ఆ
మీ ఊరిలో మిరపకాయలు వాడించుకున్నారా?
ఆ కుందరు ఆడి చేసుకున్నారు ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా అందుకేసి అడిగించేశారు చాలా మటుకి
మా ఊరు మిరపకాయ వాళ్ళు ఎవరు రావడం లేదు. కారాలు ఏమి ఆడించు
ఉహు. మరీ ఎండలు ఎక్కువ అవుతే ఇబ్బంది అవుత కదా ఆడించేసుకోవాలి కదా. మేము ఒడియలు పెడదామని చూస్ తున్నా.
మేము పట్టలేదు ఏమి ని ఎండ్లు భారీగా ఎక్కువగా ఉన్నాయ్ ఉ చూస్తున్నాము ఎండ్లు ఏమన్నా తగ్గితే ఒడియాలు హా గుమ్మడి ఒడియలు అవి పడదామని చూస్తున్నాము.
ఊ మా ఊర్లో కొంతమంది పెట్టేసారు అప్పుడే మేము పట్టాలి
ఇలోనూ పట్టుకుంటున్నారు కొంతమంది బయట ఊర్ల నుంచి తెచ్చుకున్ నర్ మిరకాయలు మా ఊర్లోక్ ఎవరు రావట్లేదు అమ్ముకోవడానికి
ఉ మాకు అంతే ఎడ్లోంచి టి బయట నుంచే తెచ్చుకున్నారు, తెచ్చుకుని అడించేస్తున్నారు ఏంటమ్మా అంటే ఎండ్లో ఎక్కువగా ఉంటున్నాయి కదా చేయలేము. అని చేసేసుకుంటున్నారు అందరు చింతపండు ఎండుమిరగాయలు వడియాలు ఇవన్నీ కూడా చేసేస్తన్నారు మునుపౌతే మే నెలా ఏప్రిల్ లో చేసి ఇవ్వరు
ను
ఇప్పుడౌవతే మాములుగా మార్చి లోనే ఎండ్ల తదా దాని గురించి ఏమో గమని తొందర్ తొందరగా చేసేసుకుట్నారు అందరు
ఆ అవును తొందరగానే చేసేసుకుంటున్నారు అందరు
ఆ మామిడికాయలు కూడా ఈ సంవత్సరం తక్ క్వాన్ ఉన్నారు మరి పోత పోయిట్లే లేదు కాయల్ తక్కువగా ఉన్నాయి ఆ
ఉ మా ఊర్లోను మామిడిక్ తెలు తక్కువగానే ఉన్నాయ్ ఆ పెద్ద పెద్ద చెట్లుకై అయితేనే మామిడికాయలు ఎక్కువగా ఉన్నాయ్, చిన్న చిన్న చెట్లలకి ఏమీ లేవు.
ఉ మై ఇంటి దగ్గర ఓ చెట్టు ఉంది అది అసలు క కాయలేదు ఈ సంవత్సరం ఏంటో మరి. ఎప్పుడు కాసిది నేనేమే మా సొంతంగా పెట్టుకుండే వాళ్ళం మా చెట్టుయి
ఊహు
మేము ఎప్పుడూ బయట్నించే కొనుక్కునే తెచ్చుకునే వాళ్ళం బయట ఊర్ళ నుంచి తెచ్చుకొని ఒక్కొక్కసారి ఊర్లోకి వ చ్చె వాల్ రు వాళ్దగ్గర్ తీసుకునే వాళ్ళం
హా అదే మాకు బా కాసేయి గు త్తులు గుత్తులుగా కాస్తన్నమాట మా చెట్టు అదీ ఈ సంవత్సరం లో ఒకే ఒక్క గుత్తు కాసింది నాలుక్కాయలు ఐదు కాయలు కాస్ సిందింతే నిన్న ఉగాది కదా ఒక్కాయ కోసి ఉగాది పచ్చడిలో ఏసన్మాట
ఇంగా